బాగున్నారా?
బాగున్నాం. మీరు బాగున్నారా?
ఆ బాగున్నాం. తిన్నారా?
ఆ తిన్నాం. మీరు
ఆ తిన్నామ్. ఏం తిన్నారు?
మీల్మేకర్ కర్రీ, అన్నం
అవునా
ఉ
ఏం చేస్తున్నారు? మేము పప్పు
ఆహా! ఏం లేదు ఖాళీగానే కూర్చున్నాం.
అవునా, ఎండలు బాగా కొడుతున్నాయి కదా.
ఆ అవును బాగా పెడుతున్నాయి.
ఆ
మ్
మీ సైడ్ నవరాత్రులు ఎట్లా జరుపుకుంటారు? దుర్గామాతను పెడతారా?
ఆ పెడతాం.
అవునా, ఎన్ని రోజులు ఉంచుతారు.
లెవెన్ డేస్.
మా సైడ్ అయితే నైన్ డేస్ ఉంచచ్చు. ఫాస్టింగ్ ఉంటారా?
వినపడుతాలేదు
తిని ఉంటారా?
ఉ హూ మేముండం
అవునువును, ఉంటాం నైన్ డేస్ ఫాస్ట్ ఉంటాం. కొంతమంది పిల్లలు మాలలు కూడ వేస్తారు దుర్గాదేవికి.
మ్
ఇంకా పొద్దున, సాయంత్రం పంతులొస్తాడు. పూజలు చేస్తాడున్నమాట.
మాసైడ్ కూడా మాలలు మాలలు వేసు వేసుకుంటారు. పిల్లలని కాదు పెద్దలు కూడా వేసుకుంటారు.
అవునా!
మ్ అయగారువస్తారు. చేస్తారు
హలో
హలో
సుకుంటారా మీ సైడ్
ఆ అవును
మా సైడ్ చాలా తక్ క్కువ మంది ఇసుకుంటారు చిన్న పిల్లలు అయితే చాలా మంది ఇస్తుకుంటారు ఇంకా ఏం చేసారు రోజు ప్రసాదాలు తిస్తారు మా సైడ్ ఇగా ఆ ఎయిత్ డే వచ్చి సరికి అన్నాదానం అవి చేసార్ అన్నట్టు
ఆహా
మీ సైడు
ఆ
మీ చైడు
మా సైడు గూడా అంతే డైలీ పూజెస్ ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్
ఆ
ప్రసాదాలు అంటే తెస్తరు పూజ్ చేసే వాళ్ళు
హా అవునా
హ్మ్మ్ మీ సైర్
ఆ మా సైడు కూడా ప్రసాదాలు దిస్తారు పొద్దున ఒకరు కూర్చుంటారు సాయంత్రం ఒకరు కూర్చుంటారు పూజకి పిలుస్తారు అన్నట్టు ఊరు వాళ్ళ ఊరు వాళ్ళ అందరు వచ్చిన తర్వాతనే పూజ అని ఆ చేస్తారు
హ్మ్మ్
ఆ పెద్దా డె డెకరేషన్ చేస్తారు ఒక షెడ్ అంటే ఏం లేదు గాని ఇక మాది రోడ్ మీద పె కమ్ మేము అక్కనే డెకరేషన్ చేస్తాం ఆ నైన్ డేస్ ఇక పెద్ద పెద్ద వెహికల్స్ అనేవి వెళ్ళకుండా ఉంటాయి అన్నట్టు వేరే రూట్ నుంచి వెళ్ళిపోమ్మంటాం
ఉమ్మ్
మీరూ ఎక్కడ పెడతారు
అంటే మా వాడలో పెట్టుకుంటాం ఖాళీ ప్లేస్ ఉంది
ఆ
మీరు
మాది మేము ఇక్క త్రీ రోడ్స్ ఉంటే మధ్యలో పెడతాం అన్నట్టు
ఓహో
ఫస్ట్ నుంచి అందరు అక్కడనే పెడతారంట అయితే మేము కూడా అక్కడనే పెడుతున్నాం అవును ఇంకా ఏమి చేస్తారా మీ సైడ్ సరస్వతి దేవి పెట్టారా సరస్వతి దేవి
మా సైడు సరస్వతి మాతన్ అంటే ఈ ఒ ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవుడుడ అంటే ఒక్కొక్క దేవుడ్ అంటే సరస్వతి మాతా దుర్గా మాత అ
తారా
ఆ
అవునా మా సైడు ఆ అవును మాసైడు కూడా వాడ వాడ కి పెడుతరు
హ్మ్మ్
తై అయిపో లే చాలా మంది మాలలు పట్టి ఉంటారు గదా కొంతమంది దుర్గమ్మ దేవి అప్పుడు
హ్ హాలిడేస్ ఉంటాయి. గాదా దసరా కి
మా స ఇట్లా మా మా సైడ్ కొంచెం లేట్ పెడుతారు. అన్నట్టు
హు హు
ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ స్కూల్ ఉంటది. సైడ్కి
హ్ హో
ఆ మీది ఈ బతుకమ్మ స్టార్ట్ అయ్యేటప్పుడే పెడతారేమో కదా
ఏమి ఆ అవును
మది బతుకమ్మ ఆఫ్ డేస్ ఆడిన తర్వాత పెడతారు. అన్నట్టు ఒక ఫైవ్ డేస్ ఆడిన తర్వాత పెడతారు.
ఎందుకు అలగా
ఇటు ఫస్ట్ నుంచి పెద్దోళ్ళు కూడా అట్లానే పెట్టుకునేవారట సో అది ఇక్కడ కంట్ టిన్యూ అయితంది. అన్నట్టు
ఉహ్
ఆ మీ సైడ్ చాలా మంది వోస్తారేమో కదా మీ సైడ్
ఆ బానే మంది వోస్తారు.
ఆ మా సైడ్ కూడా చాలా మంది వస్తారు. అంటే మేము ఊరు మొత్తం కలిపి ఒకటె ఇక్కడే పెట్టుకుంటాం. పెద్ద ఊరు ఉంటది. ఇక్కడ థౌజండ్ మెంబర్స్ అట్లా ఉంటారు. థౌసండ్ ఫ్యామిలీస్
వద్దు నేను ఫోన్ మాట్లాడుతా హలో
అదంతా కలిపి కూడా ఒకటే దగ్గర పెట్టుకుంటాం. అన్నట్టు
ఉహ్
హ్
మేమింక అంతే
మీరు ప్రతి వాడ వాడకి పెడతారేమో అనుకుంటు గాదా
ఆ
వాడవాడకి పెట్టుకుంటారేమో గాదా
అవును ప్రతి వాడకి పెట్టుకుంటం.
లేదు. మేము అట్లా వాడవాడకి పెట్టుకోము ఒక్కటే దగ్గర పెట్టుకుంటాము. ఎందుకంటే వాడ వాడకంటే కష్టం.
హ్
ఒక్కటే దగ్గర పెట్టుకొని అందరు మని కలెక్ట్ చేస్తారు. అన్ని డెకరేషన్ కి మళ్ళీ ఆ విగ్రహం కొనడానికి ఇగ అన్నదానం కూడా చెయ్యాలి. గాదా
అవును. మీ మీరు చేస్తార అన్న దానం
ఆ అవును ఇగ ఇప్పుడే మేము చేస్తాం అన్నట్టు ఎనిమిదవ రోజు నాడు మేం అన్నదనం అనేది చేయిస్తాం.
హ్ మేము సాస ఎయిత్ డే చేయం కానీ సిక్స్త్ ఫిఫ్త్ డేనో ఫిఫ్త్ డే చేస్తం.
అవునా. ఆ మేము ఎయిత్ డే చేస్తాం మల్లి ఎవరు ఆయినా ఇట్ల మా సైడ్ దుర్గాదేవి కూడా వోస్తది. ఒక ఆమెకి
ఆహా
ఓచ్చినప్పుడు ఇగా చాలా మంది వస్తారు అన్నాట్టు బాగా నమ్మకం ఉంటది. ఇక్కడ అనుకు న్నాయి జరుగుతున్నాయి. అందరికి అని ఆ రోజు కూడా చేస్తాం. బయట వాళ్ళందరూ ఓస్తారు. గాదా దూరం నుంచి వచ్చిన వాళ్ళు తిని ఏళ్ళాలి. కాబట్టి అందరు ప్రసదాలు చెస్ స్తారు మళ్ళీ ఐసీ లో అన్నదానం కూడా చేస్తాం
ఓన్లీ మీ వాడకేనా బయట వాళ్ళొస్తే అన్నదానం
ఏ లేదు బయట వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి అన్నదానం చేస్తాం
ఆ మే
ఆ
ఆ మీరు బతుకమ్మ ఎంత సేపు ఆడుతారు
ఆ మేము నైట్ వర ఇచ్చ నైట్ ట్వెల్వ్ వరకు వన్ వరకు ఆడతాం అన్నట్టు దుర్గదేవి మార్నింగ్ పెట్టుకుంటాం
ఒక సెవెంత్ డే ఆడమ్
ఆ అవును మేము ఆడం బతుకమ్మ పెట్టి టైమ్ పోయి ఆడి వస్తాం అంటే టైం పాస్ కి అవి వాడుకుంటాం గేమ్స్
ఆ
మళ్ళీ ఈసారి బాగా నైట్ టైమే వర్షం వచ్చుడు భయమయింది సద్దుల రోజు కూడా వస్తారేమో అని
అవును రాలేదు అంటే కొంచెం కొంచెం వచ్చింది
అవునవును ఆ
అ
రాలేదు
అవును కానీ మా సైడ్ ఇట్లా షెడ్ వేసింది ఇట్లా రేకులది వేస్తది కదా
ఆ
మాకు వర్షం పడ్డ ఏం కాదు
అవున ఏం లే మా సైడ్ అట్లా ఏం లే ఖాళీ ప్లేస్ ఉంటడి మేము డెకరేషన్ చేసుకుంటాం అన్నట్టు
ఆ హ
వచ్చినవాలు కూర్చోడానికి టెంట్ ఎస్తాం అట్లా మాది అట్లా ఉంటది మీది
మీ చిన్న విగ్రహాన్ని పెడతారా పెద్దది పెడతారా
ఇ మా మేము అంటే అందరం కదా ఒక ఊరు మొత్తం కదా వాడ కాదు కాబట్టి ఇగా పెద్దది పెట్టుకుంటాం అన్నమాట మనీ ఎంత కలెక్ట్ అయితే దాని బడ్జెట్ బట్టి అన్నిటికి సరిపోయేటట్టు చూసుకొని పెట్టుకుంటాం
ఓహో
మీరు
మేమి ఇంకా పెద్దదే పెడ్తం అట్లేంలేదు
కలర్స్ అవి వేసి మేము పెట్టాము జస్ట్ నార్మల్ గా ఆ మట్టి విగ్రహమే పెట్టుకుంటాం అన్నట్టు
ఆహ
మీరు
మేమి ఇట్లా కలర్స్తే పెడతాం
ఆ అవునా ఇ ఇక్కడ పాత ఇట్లా ఓల్డ్ ఓల్డ్ ఉంటారు కదా వాళ్ళు పెట్టనియరు అన్నంట ఫస్ట్ నుండి మేం మట్టి విగ్రహాన్ని పెట్టుకుంటాము ఇప్పుడు కూడా పెట్టండి అని అంటారు అన్నట్టు ఇగ అదే కంటిన్యూ అయితుంది
ఆహో ఆ తిన్నాము మీరూ తిన్నారా
ఓకే అండి కొంచెం పనిఅంది
ఆ ఓకే అండి